వాయిస్ వినిపిస్తుంద హలో
ఆ
నమస్తే దివ్యా గారు ఆ బా చే సరే అండి
చేసామండి
హ ఏం వంట చేశారు ఏమంట చేశారు
రసం అండి ఈరోజు
అవునా ఏమి అండి ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు
ఈరోజు ఏం లేదు లేదండి ఏం లేదండి తినాలని అనిపించింది తిన్న
అవునా ఆ మీరు వంట గురించి చేపతారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి సో బిగానీ చేసే ప్రాసెస్ కొంచెం నాకు కొంచెం క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేస్తారా
ఆ అండి దాందే ముంది మామూలు మనం చికెన్ నీట్గా క్లీన్ గా కడుకునేసి మనం వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి
హ
మనము ఆనియన్స్ టొమటో టోస్ పచ్చిమిరకాయలు మనం స్పైసెస్ అంటే మామలు బిర్యానీలో వేసే వని స్పైస్ ఫస్ట్ ఒక కడాయి తీసేసుకుని మనం ఫస్ట్ ఆయిల్ పెట్టుకుని ఫ్రైడ్ ఆనియన్స్ అంటే మన కు ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల కొంచెం టేస్ట్ బిర్యానీ టేస్ట్ కొంచెం బాగుంటుంది ఆ ఫ్రైడ్ ఆనియన్స్ స్వే చేసుకో కుని పక్కన పెట్టుకోవాలి ఆ ఆ నూనెలోకి మనము స్పైసెస్ వేసేసి బిర్యానీ స్పైసెస్ దాంట్లోకి అల్లం ఉల్లిపాయ టొమాటో పచ్చిమిరకాయ వేసి
ఉ
తర్వాత మనము ఉమ్ పుదీనా గాని కొత్తిమీర అల్లం వెెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు ధనియాల పొడి జీలకర్ర
ఉ
ఆ మరి పెరుగు
ఉ
మనం మ్యార్నేట్ చేసుకుని చేసుకునే ఎలాగై అయితే వన్ అవర్ ముందు హ వె ఇది మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దాంట్లోకి మనం కొంచం ఆయిలు ఉప్పు కారం ధనియాలి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఉంట కదా అండి ఆ బిర్యానీ మసాలాను మనం వేసుకుని కస్తూరిమెంతి పుదీనా
హ్
హలో హ్ పుదీనా కోత్ కొత్తిమీర తరుక్కుని చిన్నగా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొంచం పుడ్ కలర్ ఏస్తే మనకి కలర్ బాగా మంచిగా వస్తుంది ఆ కొంచెం నెయ్యి నెయ్యి వేసుకోవాలి ఏసుకొని మ్యారినేట్ చేసుకుని ఒక వన్ అవర్ నాననివ్వాలి ఆ అంత లోపు మనం రైస్ మనం బాస్మతి రైస్ మనం ముందుగా ఒక వన్ అవర్ వాటిని నానబెట్టాలి హ్ ఇప్పుడు మనం ఆయిల్లోకి ఇవి ఫ్రైస్ అన్నీ ఏస్ కోవాలి ఫస్ట్ స్పైసెస్ వేసుకునిన్ తర్వాత మనం మారినేట్ చేసిన చికెన్ వే అది కొంచం ఉడుకిన్ తర్వాత మనం అన్నంని పక్కన పెట్టుకోవాలి ఉడకనివ్వాలి ఫస్ట్ దాన్లో మనం దమ్మేసేలాగైతే
మ్
బిర్యానిలొకు కొంచెం కొంచెం వేసి లేయర్ల కింద పుదీనా కొత్తిమీర్ అ లెయర్లేసి ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేచి పెట్టుకున్నాం కదండి అవులపా ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి
ఆ అవునులేండి
ఆ వేసి మనము కొంచెం నెయ్యి వేయాలి
మ్
ఉమ్ అలా వేయాల కింద వేసి మనం దాని మీద తూపం ఏమైనా పెడితే మంచిగా దమ్ అయితుంది
అ ఎన్ని విజిల్స్ రావాలి
విజిల్స అవసరం లేదండి దాని మీద కొంచెం పో పోయిమిందనే కొంచెం వెయిట్ పెట్టి గిన్నె మీద దమ్ ఎస్తే జార్ పోతుంది
అవునా అయితే ప్రాసెస్ అదా చాలా బాగుంది
ఆ
వితౌట్ వితౌట్ చికెన్ నేన్ చెప్తా బిర్యానీ ఎలా చేయలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నాక్ అయితే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటదంటే అప్పుడప్పుడు చేసుకునేది సో నేనైతే ప్రీగా ముందే అన్ని కట్ చేసేసి పెట్టుకుంటాను నేను ఒక చిన్న టమాటా వేస్తానండి టొమాటో అండ్ ఆనియన్ కట్ చేసుకుంటాను ఆ తర్వాత పచ్చిమిర్ చ్చి అండ్ కోతిమీర పోదిన ఇవ్వని కట్ చేసుకుంటాను ఆ కొంచెం కరెపాకు తీసుకొని పెట్టుకుంటా అండ్ కోతిమీర కూడా చిన్నగా కట్ చేసుకని పెట్టుకుంటాను త ఫ అండ్ తరువాత కావల్సిన మనకు బిర్యానీ ఆకుంటుంది బిర్యానీ ఆకు లవంగాలు యాలుకులు అవి కూడా నేను తీసేసి పెట్టుకుంటా జీలకర్ర ఆవాలు అన్ని తీసేసి పెట్టుకుంటాను ఒక చిన్న నేను ఒక పప్ కుక్కర్ తీసుకుంటానండి తీసుకొని గ్యాస్ మీద పెడతా ఆ పెట్టినాక కొద్దిగా ఆయిల్ వేస్ మ్ ఆయిల్ వేసేసి ఆ ఫస్ట్ కొన్ని ఆ ఆనియన్స్ తీసేసుకొని వేయించుకుంటా అవి అవి వేయించుకొని నేను కొన్ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకుంటా అవి అండ్ ఆ తర్వాత కొం కొంచెం నెయ్యి యాడ్ చేస్తానండి నెయ్యి యాడ్ చేసేసి ఆ నేను ఈ ఆవాలు జీలకర్ర వేసేసి అండ్ మనం బిర్యానీ ఆకు తీసి పెట్టుకుంటాం కదా అవి వేసేస్తాను ఆయిల్ల్లోకి
ఓకే
కొంచెం అవి వేడయ్యాక నేనైతే ఆనియన్స్ వేస్తాను ఆనియన్స్ వేసేసామ్ ఉమ్ ఆ తర్వాత నేను పచ్చిమిర్ ఛీ అండ్ ఒక చిన్న ఆ ఆలు కోసుకుంటానండి నేను
ఆ హో
అ అవి యేసేసి అ అన్నీ కొంచెం మ్యాగ్నేట్ అయ్యేంత వరకు ఉంటాను వకా టూ మినిట్స్ అండ్ తర్వాత అ అవి మాగ్నెట్ అయ్యాక నేను గార్లిక్ పేస్ట్ కొద్దిగేస్త కర్వేపాక్ వేస్తాను ఆ టమో టొమా ఇస్తాను అవన్నీ కూడ ఇంకొంచెం ఫ్రై ఫ్రై అయ్యాక నేను మసాలాల్ వేసుకుంటాను కారం పొడి పసుప్ పొడి అండ్ గరం మసాలా అండ్ కొంచెం చికెన్ మస ఎందుకల వేసుకున్నావ్ ఇప్పుడు బావుంటుంది బిరియాని ఉమ్ అవన్నీ అ మనకు కొంచెం జోమ్ తెలిసిపోతుందప్పుడు మాగ్నెట్ అయాక ఫ్రై అయ్యాక అలా తెలిసాక మనము వాటర్ వేస్తాం ఫస్ట్ నేను ఒక వన్ కప్ కూ రైస్ తీస్కుంటే టూ కప్స్ వాటర్ వేస్తాం ఉమ్ నేనల ఒక టూ కప్స్ వాటర్ వేసాక కో మరి ఆ తర్వాత త రైస్ వేసేస్తాను కొంత సేప్ ముందే నానబెట్టుకొని ఆ రైస్ వేసెస్తాను ఆ తర్వాత నేను ముందుగా వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ లో సో అవన్నీ పై పైన వేసేసి అండ్ కరివేపాక వేసేసి కొంచెం పుదీనా కూడా వేస్తాను స్మెల్ బాగొస్తుంది అండ్ ముత్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేసరికి సుప్పర్గ ఉంటుందండి టేస్ట్ మాత్రము
ఓకే సైడ్ డిస్
ఆ మ జస్ట్ మనము ఆనియన్స్ తిన్నా కూడా దాంట్లో బావుంటుంది సెప్రేట్ గా ఒక కూర చేయాలి అని ఎమ్ ఉండదు జస్ట్ ఆనియన్స్ ను పెరుగులో పెరుగు ఆనియన్స్ చేస్తాం కదా మనం అది
రేఖ
ఆ దాని పేరు నాకు తెలీదు మీ సైడ్ ఏమంటారో
రైత రైతా అంటరండి
ఆ అది అది కొంచెం మనము తీసుకుంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ వెజిటేరియన్స్ వాళ్ళకయితే సూపర్ గా ఉంటుంది అయితే
మ్ ఓకే అయితే వెజ్ బిర్యానీ అంటారు
జ్ బిర్యానీ ఇదీ సబట్టి సేమ్ ఇది మనకు సేమ్ చికెన్ బిర్యానీ మాదిరిగా ఉంటది దాంట్లో చికెన్ ఉంటుంది దీంట్లో ఉండదు అంతే
ఓ మైసమ్మె
అవునండి నేనైతే ఇప్పుడు ఇదే చేసుకునేది వంట మీ ఇంట్లో వంట ఎవరు చేస్తారండి మోస్ట్లీ
మా ఇంట్లో మా మమ్మీ నే చేస్తారండి
అవునా
మా మమ్మీ టొమాటో కర్రీ బాగా చేస్తుందండి చాలా బాగుంటది
అ.. మీ సైడ్ అంటే ఒక ఫే మన సైడ్ ఒక ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది కదా అంటే అందరికిీ లైక్ రాయలసీమా అండ్ అట్లా మీ సైడ్ ఏ ఫుడ్ మ్ ఎక్కువగా
మాకె ఒగ్గానే అండి ఒగ్గాని బజ్జీ మా మా సైడ్ ఫేమస్
ఉగాని బజ్జీ ఓక
ఆ అవునండి
మా సైడ్ అయితే ఆ రాగి ముద్ద చికెన్ అండి
ఒకే నైస్
ఆ చాలా బాగా తింటారు బట్ నేనైతే కాదు
మ్.. హుమ్
ఆ మీ సైడ్ ఇంకా ఏదైనా ఒక ఫెస్టివల్ ఉంటుంది కదా దానికి ఒక సపరేట్ ఉంటుంది ఆ ఫెస్టివల్ ఇంత బాగా గ్రాండ్గా చేసేది అలా మీ సైడ్ ఏదో నాకు కొంచం ఎక్స్ప్లెయిన్ చేస్త సర
మా ఊర్లో గౌరీ పడుగ అని బాగా చేస్తారండి
అవునండి
గౌరీ పండుగ అంటే మామూలుగా మనం దాన్ని మన ఇంటి టై ఇంటికి వస్తుంది కదా ఆ టైం కు మనం గౌరీ పండగ చేస్తాం సో మనకి అది నవంబర్ లో వస్తది
అవునండి
మన ఇంటి ఆ ఆడపడ్చే ఎట్లా చూసుకుంటామో ఆ త్రీ డేస్ మేము అమ్మవారిని అలా చూసుకుంటాము అకే అం మామ్మీ ఆ ఇంటికి పిలిచి అంటే ఇంటికి పిల్ ల్చి మనము ఎవరన్నా మన ఆడపడ్చుల్ ఇంటికి పిల్చి వాళ్ళకి అన్ని పెట్టి వాళ్లన్ సాగనంపి తమ కదార్స్ సేమ్ అట్లానే మామ్ మావార్ని కానీ ఒక ముందు రోజు కూర్చోబెట్ తీ అంతే ఆ ఆ బుల్లో తర్వాత ఆవిడికి మేము హారత్లు గాని మ్మ్ నొమ్ములో వచ్ కున్న వాళ్ళు స్వీట్స్ అన్ని పెడతారు
అవునండి అయితే బాగా జరుపుకుంటారు మీ సైడు
అవునండి చాలా బాగుంటుంది
హ్మ్ హు
ఫేమస్ అన్మాట
అవునండి ఇంకొంచెం చెప్పండి అంటే నైట్ టైమ్స్ ఏమన్నా స్టెంగ్ లాగ్
ఆ ఆ అవునండి అంటే అక్కడ మనకి భజన చేస్తారు ఆ పాండ్ రంగ్ స్వామివారి మామూలు చెక్క భజన లాగా చేస్తారన్నమాట ఊళ్ళలో
అవునులేండి
టపాసులు ఫేమస్ మా ఊర్లో
హ్మ్
అంటే ఇప్పుడు మనం అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా టపాసులు పెలుస్తాం అన్నమాట ప్చ్ జీబుల్ గాని ఆ రౌండ్గా సర్కి కిల్ దీర్గేయ్ గానీ ఆ స్నేహ స్నేహ తో తయారు చేస్తారంండి వర్లో అది కొంచెం హైలైట్ అనమాట ఆ టూ టైమ్స్ ఉంది స్తుందేది
అవునులేండి మ్
స్నేక్ తో తయారు చేసిన టపాసులు పేలుస్తారు ఏంటే కొంచెం భయమే గాని చూడ్డానికి అప్పుడు ఇయర్లీ ఇయర్లు వన్స్ చేస్తా కడ్ చలవాంటంది
మ్ హ
ఆ అలాగే మనం హారతులు అనేవి మామూలుగా దీపాలతో ఇస్తారు కదా లక్క కానీ మా సైడ్ అలా కాదు చక్కెరతో చేసిన బొమ్మలు ఉంటాయి మనం పంచదార చిలుకలు అంటాము
ఓకే ఓకే
అవి డిఫెట్ డిఫరెంట్ టైస్ లో ఉంటాయి
అంటే ఏమేమి ఏ అ ఉంటాయండి లైక్ ఇ లైక్ మనకి దేవుళ్ళు ఉంటారా
ఆ బొమ్మలు ఉంటాయి అన్నది అంటే ఇప్పుడు ఇప్పుడు శివుడు గాని హంస హంస సలు గానీ ఆ నెమల్లు నెమల్లుగాని అ
ఆ
ఇప్పుడు ఇలా దేవుళ్ళ బొమ్మలు గాని మనకి డిఫరెన్స్ ఎ అపరెంట్ గా ఇప్పుడు ఎక్కడనా మనకి అంటే ఆలయాలకి గోపురాలు ఉంటాయి కదా అలా గోపురాల టైప్ కూడా చెక్ంటారు
ఓకే ఓకే ఆ
హాం మడే మనకి హ్యాండ్ మేడ్ చేసి మా అమ్ముతారు చాలా బాగుంటు మన తినొచ్చు గాని ఎలాంటి సైడ్ ఆ ఎలాంటి దే ఏ వెేయికుడా ఆర్గానిక్ గా చేస్తారు
ఇంట్లో ఎంత మంది హారతలు పడతారు ఆ టై లో మీరు అంటే
అంటే ఇంట్లలో మనకి ఎవరెవరైతే ఆడపిల్లులు ఉంటారు తో వాళ్ళు ఇళ్ళ నుంచి తీసుకు ఉక్కు పోయి అమ్మవారికి హారతించుకొని మిగిలిన మిగిలిన గుళ్ళు కూడా తీరి వేసేసి
ఆహా అంటే ఇంటి కూతుర్లో అని చెప్పండి కోడలు కాకుండా కూతుర్లు మాత్రమే హారతులు పడతారు ఓకే ఆ మరి ఎవరైనా ఇంట్లో కూతుర్లు లేకుండా ఓన్లీ కోడలునే ఉంటే వాళ్ళు
వాళ్ళకి అంటే నాన్న వాళ్ళకి చెల్లెలు ఉంటారు కదండీ వాళ్ళు కూడ కూతురుతో సమానం కాబట్టి వాళ్ళు కూడా చేస్తారు
ఓకే ఓకే ఆ
మ్యారీడ్ అయినా కూడా
ఆ
ఇలపట్టాలి
ఓకే ఓకే ఆ
చాలా బాగుంటుందండి అసలు అ అంట అంటే అమ్మవారిని ఆ త్రీ డేస్ లో మేము అసలు ఎంత కలగా ఉంటుందంటే
అవును వింటుంటే నాకే ఎంతో హ్యాపీగా ఉంది
వెళ్ళేటప్పుడు కూడా అంతే మన ఆ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఏంటి వదిలేలేసి వె తుండే ఎట్లా బాధపడతారో అలా అమ్మవారికి కూడా బాధ పడుతుంది అనమాట ఫేస్ లో తెలిసిపోతుంది చాలా బాగా జరుగుతుంది గౌరి పండుగ మరి
మ్మ్ హ్మ్